ఓ
హలో
హలో ఈరోజు సమ్మర్ లో దొరికే ఫ్రూట్స్ గురించి కాసేపు మాట్లాడుకుందామ అండి
ఓకే
ఈ ప్ర ఈ ప్రాంతంలో ఏమేం ఫ్రూట్స్ అందుబాటులో ఉం టాయ్ ఏ వాటర్ మిల్లన్ ఇంక కర్బూజా ఊ ఆరెంజస్ ఓకే లెమన్ ఓకే ఓకే అయితే ఈ సమ్మర్ ని ఫేస్ చేయడానికి అంటే ఎండలు బాగా పెరుగుతున్నప్పుడు ఎక్కువగా ఏ ఫ్రూట్స్ బాగా సహాయకరంగా అంటే హెల్ప్ఫుల్ గా ఉంటాయి సమ్మర్ వేడిని తట్టుకోవడానికి మీ అబి ప్రాయం మాకు తెలిసినంత వరకు అయితే వాటర్ మిలన్ ప్లస్ దోస కాయలు లెమన్ జ్యూస్ సో ఫ్రూట్స్ అంటున్నప్పుడు అంటే సాధారణంగా మీరు ఏం చెప్తారు అంటే హోల్ ఫ్రూట్ డైరెక్ట్గా కట్ చేసి తినడం కరెక్ట్ అంటారా లేక జ్యూస్ గా చేసుకొని తినడం కరెక్ట్ అంటారా ఆ ఏ విధంగా తింటే ఎక్కువ అది బాగుంటది ఉ హు
ఏ విధంగా ఉందో అట్లా డైరెక్ట్ గా తినడం
మరి చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఫ్రూట్స్ ఒక్కొక్కసారి ఇష్ట పడకపోవచ్చు కదా మరి అలాంటి వాళ్ళకి ఓకే సో జ్యూస్ అంటే ఈహ ఎలాంటి జ్యూసెస్ మీరు మీరు ఎప్పుడైనా తయారు చేసారా జ్యూస్ ఏమన్నా ఫ్రూట్ జ్యూస్లు
ఆ చేసుకుంటాం
ఓకే ఏ జ్యూస్ మీరు ప్రిపర్ చేస్తారు ఏ ఫ్రూట్ నుంచి ఒకే ఆపిల్ జ్యూస్ ఎట్లా చేస్తారండి చెప్తారా కొంచెం
ఆ మంచిగా చెక్కు తీసి చిన్న చిన్న పీస్ కట్ చేేసి వీలైతే కొంచెం పాలు లేదంటే వాటర్ తో సరిపెట్టుకోవచ్చు
ఓకే ఓకే ఓకే దాంట్లో అట్లా ఏమన్న కలుతారా ఐస్ గాని లేదా ర ఇకా అది మన మ ఇష్టం చన్నగాం కావాలట్ స్డ్స్ వసుకోవచ్చు చాలా బాగా చెప్పారు అంటే ఆపిల్ జ్యూస్ బాగా ప్రిపేర్ చేస్తారనమాట ఇంకా వేరే జ్యూస్లే ఏమన్నా తయారు చేస్ ఎక్కువ మందికి క్యారెట్, బీట్రూటు కొన్ని వెజిటబుల్స్ కలిపి అట్లా కూడా చేస్తాం. ఓకే క్యారెట్ బీట్రూటు అది ఎట్లా జ్యూస్ గా చేస్తారు మేడం. అది పిల్లలు ఇష్టపడతారా ఎట్లా వాళ్ళకి ఇష్టంగా తినాలంటే ఆ రెండింట్ తో కలి అది కలర్ఫుల్ గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగానే తాగుతరు. ఎందుకంటె అల్లా కొంచెం తేనె లాంటిది కలిపిస్తే ఇంకా చాలా లైక్ చేస్తారు. అది కూడా ఎంతో మంచి అటె చెయ్ క్యారెట్ బీట్ అంటున్నారు కదా నీ డైరెక్ట్ గా తిస్ కింద చేసేస్తారా కట్ చేసి లేక ఏమన్నా బాయిల్ చేయాలా ముందు హ్మ్ బాయిల్ చేస్తాం అది జస్ట్ చెక్ తియడము రీస్టార్ట్ చేసి ఓకే ఓకే అంటే అలా తీసుకున్నప్పుడు ఏమైనా జీర్ణ అదే జీర్ణం కావడానికి ఏమైనా సమస్యలు వస్తాయంటారా ఏం ప్రాబ్లం ఉండదా దట్ రాంగ్ అట్లేమ్ ఉండదండి. ఒకే ఒకే చాలా బా బాగుంది ఆ బాగా చెప్పారు. అయితే నెక్స్ట్ ఇంకా వాటర్ మిలన్ ఉంటుంది కదా
హ్మ్
అది ఎమన్నా జ్యూస్ చేస్తారా స్వీట్స్ అవన్నీ ఉంటాయి కదా మరి ఎట్లా చేస్తారు అది జ్యూస్ అవును దాన్ని రెక్కలుగా తినడంమే బెస్ట్ కాకపోతే కావాలంటే అది కూడా నేను మా సి సండేస్ చేసి జ్యూస్లాగా కూడా చేసుకోవొచ్చు. అది కూడా బానే ఉంటది. అయితే ఇక ఖర్బూజ అన్నారు కదా అది అ వాటర్ ఉండదు కదా మరి జ్యూస్ ఎట్లా చేస్తారు దాంతో హో హో ఒకే ఒకే చాలా బా చెప్ సో ఇవన్నీ కూడా ఈ వేసవ కాలంలో ఈ వె ఎండ వేడి తట్టుకోవడానికి చాలా చాలా సహాయం చేస్తాయి అంటారు అంతేనా ఈ కొబ్బరినీళ్లు మీకు బాగా దొరకుతాయండి కొబ్బరికయాల అక్కడ మీ ప్రాంతంలో
ఆ
ఇప్పు అన్నీ అవైలబులే ఉంటుందా ఎక్కడైనా సో కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు తాగాలంటే అది చాలా కాస్ట్ అతుందిమో కదా మరి మీ ప్రాంతంలో దొరక చవుతుంద అండి ఎం వస్తు ఇప్పుడు ప్రస్తుతం రేటు మీకు ఫిఫ్టీ రూపీస్ ఫ్మ్డై దాలో కొంచ సైజంటే థర్టీ సై థర్టీ ఫార్టీ మంచి ఫ్యామిలీ అంతా తాగాలంటే ఒక్కొక్కరి చాలా ఖర్చు అవుతుంది ఏమొకద అండి ఆ చాలా కర్చు చీఫ్ అండ్ బెస్ట్ లో మనకి అంటే ఆ ఆరోగ్యానికి హెల్ప్ చే అతే జ్యూసెస్ గాని ఆ ఫుడ్ గాని సమ్మర్ వేడి తట్టుకోవడానికి ఏమి ఇంకేమన్నా చెట్ కాల ఏం అన మీకు తెల్సా సమ్మర్ వేడిని తట్టుకోవడానికి ఓకే అంటే సమ్మర్ అంటున్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎండలు బాగా పెరుగుతున్నాయిడి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఏమైనా డిఫరెన్స్ చూసారా ఈ టైం కి లాస్ట్ ఇయర్ ఎట్లా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అవునండి ఈసారి కూడా ఎక్కువ ఎండలు ఎక్కువ ఉండే ఛాన్సే ఉండది ఆ కొ వాతావరణన్ని బాగా వేడిగా కలుస వల్ల కూడా కొంచెం వేడెక్కువ ఉండే ఒకే ఈ సమ్మర్ వేడిని తట్టుకోవడానికి ఫ్రూట్ జ్యూసెస్ అన్నారు కొన్ని వెజిటబుల్ జ్యూసెస్ కూడా చెప్పారు చాలా బాగుంది ఈవెన్ కొబ్బరి నీళ్ళు కూడా తాగొచ్చు అన్నారు ఆ ఇంకా చూస్తే మరి ఆ మేలో బాగా ఎండలు పెరిగిపోతున్నప్పుడు మరి ఆ వేడిక సంబంధించి మీరు ఏం వస్తు కూలర్ గాని అలాంటివి ఏమన్నా వాడతార లేక మీకు చల్లగా ఉండడానికి ఏమన్నా ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి మీకు అంటే వేడి నా చ అ సో మీ ప్రాంతంలో సాధారణంగా అందరికి కూలర్స్ అవైలబుల్ గా ఉంటాయంండి లేక ఇంకేదైనా వాళ్ళ ఆ ఆల్టర్నేటివ్స్ ఏమైనా చేసుకుంటారా సమ్మర్ వేడి గాలి తట్టుకోవడానికి
ఆ అంతే అండి ఎక్కువ ఉన్నవాళ్ళంటే కొంచెం ఏసీ పెట్టుకుంటారు లేదంటే కూలరు లేదంటే కూడా ఆయన ఆ కాటన్స్ అది వట్టి వేళ్ళే కాటెన్స్ దొరుకుతాయి వాటికి
వాటినికికిన తని ఇచ్చుకొని నీళ్ళు చల్లుకుంటూ ఎప్పుడు తడిగా ఉండేది చూసుకుంటే కొంచెం తేలుగా ఉండే అవకాశాలు అట్లా కూడా చేసుకుంటారు చాల వ్యాసవి లో సాధారణంగా చాలా మంది పెళ్ళిళ్ళు ఉంటాయి కదా అలాంటి సీజన్ పెళ్ళిళ్ళ సీజన్ ఏమనా ఉంటాదండి. ఈ సం ఈ సంవత్సరం ఏమన్నా ఉన్నాయా. హా ఉందండి. ఇప్పుడే స్టార్ట్ అయింది, రేపు ఉగాది నుంచి ఎక్కువ ఉంటయి ఇగా. ఇప్పుడే అసలైనా పెళ్ళిళ్ళ సీజన్. అవునండి చాలా ట్రావెలింగ్ చేయాల్సి వస్ స్తది కదా మరి. ట్రావెలింగ్ ఓకే ఎలాంటి చిన్న చిన్న చిట్కాలు తీసుకుంటునే వెళ్ళీ రావడం జరుగుతుంటది ఎవరైనా. కొంచెం ఎర్లీ మార్నింగ్ బయలు దేరడం, ఆ ఎండ తగ్గినాక మళ్ళీ రిటర్న్ కావడం అట్లాంటివి కొంచెం క్లాత్స్ కూడా కాటన్ లాంటివి యూజ్ చేయడం సన్ గ్లాసెస్ ఇయన్నీ యూజ్ చేసుకుంటూ స్కార్ఫ్ కోడం ఓకే సో పెళ్ళిళ్ళంటే గుర్తోచ్చింది పెళ్ళిళ్ళు అన్నప్పుడు ఖచ్చితంగా గా ఆయిలీ ఫుడ్ ఉంటుంది కదా మరి అ అలాంటి టైం లో మరీ ఆ మనకి అంటే హెల్త్ కి ఏమన్నా ఆ రిస్క్ లేకుండా ఉండడానికి ఆ ఏం చేస్తే బావుంటుంది అంటారు ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత. సాధారణంగా
ప్పండి.
కొంచెం ఏమంటారు అది ఇగా అంటే ఆయిల్ తీసుకుంటే కొంచెం రిలీఫ్ ఉంటదని నా అభిప్రాయం. ఐస్ క్రీమ్ లాంటివి తిన్నా కాని చిన్నపిల్లలు సాధారణంగా ఎక్కువ ఐస్ క్రీమ్ అలాంటివి ఇష్టపడుతుంటారు కదా మరి ఐస్ క్రీమ్స్ సు బాగా ఆ పిల్లలకి ఆ అడిగినప్పుడల్లా ఇస్తూ పో తుంటే మరి వా తిన్న వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయా అండి.
ఆ వస్తాయండి.
వస్తాయిఅండి ఆను అంతే అడిగినప్పుడల్లా ఇయ్యాకోకుండా ఏదో రోజుకి ఒకటో రెండు రోజులకి అట్లా ఇప్పిస్తే బాగుంటది గానీ ఇగ కంటిన్యూగా ఇట్లనే ఇస్తుంటే కొంచం కూడా ఒకే పిల్లలు సాధారణంగా సమ్మర్ అంటే మనం భయపడ కానీ ఐస్ క్రీమ్స్ ఫ్రూట్స్ మ్యాంగోస్ ఇవి దొరుకుతాయ అని చెప్పి చాలా ఇష్టపడతారండి పిల్లలు కదా చాలా హ్యాపీ అవుతారు వాటి కదా అండి ఓకే ఓకే అవునండి కాబట్టి ఈ సమ్మర్ ఖచ్చితంగా అంటే ఎండ పెరిగే అవకాశాలు ఉన్నాయంటారు మీరు అంతేనా
ఖచ్చితంగా
సో ఎండ తట్టుకోడానికి చాలా జాగ్రత్తలు చెప్పారు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో చెప్పారు ఏదైనా ఆయిలీ ఫుడ్ తీసుకుంట ఏ ఆ దానికి తీసుకోవాల్సింది చెప్పారు ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా ఏం చేయాలో కూడా చెప్పారు చాలా చాలా థాంక్స్ అం చాలా బాగా మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్